హలొ
నన్ను బైట్రూమ్ లోకి తరిపేసి చక్కగా ఏసీ వేసుకోన్ ఒక్కదాన్వే పడుకున్నావు కదా.
ఎస్
హొ
ఊ
మంచం కింది నుంచి రెండు చేతులు వస్తాయి భయపడకు. మంచం కింద నుంచి రెండు చేతులు ఓత్తాయి భయపడకు
ఆల్రెడీ నీ మంచం కింద ఉన్నాయి చూసుకో
అలవాటయిపోయింది నాకు రోజు.
నాక్కూడా.
ఉ
నీ కర్చీఫ్ మర్చిపోయావ్ వచ్చి తీసుకెళ్ళు.
ఆ పర్లేదులే ఉతికేసేయ్
ఉ
అది ఉతకడానికి వేసేదేలే
ఊహు మామిడికాయ కోసుకో పోయినావా.
పొట్టలో అంత కాలి లేదమ్మా.
ఆ
పొట్టలో అంత ఖాళీ లేదు మమ్మీ. ఇనపడుతుందా నీకు
ఉప్మా నీ మొహన్లాగే ఉంది.
దాన్నీ అందుకే ఉప్మా అంటారు ఎవరిని ఏమన్నట్టు ఉంది.
ఊహు హుహు
చూత్త అంటే ఇనవు.
హా శ్రీను ఫోన్ చేసాడా
శ్రీను ఆ
ఊ
పోయి సిక్కినం
ఈనో.
తాగా
ఊ
చేసాడు.
ఏందంటా.
ఏం ఉంటది
అ
కరెంటు బిల్లు కట్టలేదంట వాళ్ళు. వచ్చారంట మొన్న చెప్ప మాములుగా ఇది ఇట్లా మాత్రం తగ్గించున్నారంట అని చెప్పా ఒకసారి
ఎలా మాట్లాడి.
ఆ కర్రోడయిందేగా ఇగ మాట్లాడి తగ్గించుకున్నారు.
హు
ఆ
హు
ఆయ్ నా తోని మాట్లాడు ఒకసారి అంతే ఫోన్ చేసి ఎట్లా ఏంటి అని అడిగా. నాకు తెలీదురా వాళ్ళు చెప్పారు మాట్లాడమని.
ఊఉ
అవును ఇల్లు కట్టాకలేదట ఇంత ఉంది మరి
ఊ
అందుకని చేసినాడు. మరేంటి ఎల్లుండి మీరు ఎలా ఎలతన్నారు
బస్
ఆహా ఎన్నింటికో
ఏమో రేపు పెద్దమ్మకి ఫోన్ చేసి అమ్మమ్మకి కంకిపాడమమ్మకు ఫోన్ చేసి
అ
అప్పుడు
సరే
హ్మ్
హ్మ్ ఏంటి రేపు ఏం కూర్ర చేత్తావ్
చెప్పు
నేను చెప్పేదేముంది ఏదో పిచ్చి కూర్ర ఫిక్స్ అయి ఉంటావు కదా
లేవు కూరగాయలు ఇంట్లో కాకరకాయలు ఒకటే ఉన్నాయి
ఆ హో మొన్నెగా కార్గో పెట్టావు సోములు
అది పోయినవారవమ్మా
నా అయితే
ఇది ఈ వారవమ్మా
నాకు అవసరలేదమ్మా
నాకు అవసరవమ్మా
ఆ హ కుదరదు పో
ఆ
వొద్దులే
హ్మ్ ఏదో పప్పు వొండుతాలే నా చెయ్యి వాసిపోతుంది ఫోన్ పట్టుకొని పట్టుకొని
మనం చేసే పని అసువంటిది
హ్మ్ నా బెల్ట్ కనిపిచ్చలేదు సన్ని మళ్ళీ
ఆ
యాడో చూసాను గుర్తురాట్లేదు హ్మ్ ఇంకేంటి మరి ఇంజనీరింగ్ ఉద్యోగాలు రాటలేదా
అసలు బయట చాలా దారుణంగా ఉంది శ్రావణ్ గాడికే చ్చి వాడికే అవ్వట్లా
ఆ
నాది ఎక్స్పీరియన్స్ పదెనిమిదెళ్ళు ఉంది వాడికే రావట్లే
ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్సు
సిక్స్ ఇయర్స్ పైనే ఒక ఎనిమిదెళ్ళు ఉండుంటది
మ్మ్ హూ హ్మ్
వాడే ఏడుస్తున్నాడు ఒక్క కాల్ గుడా రాట్లేదు ఈ మార్కెట్ చాలా దరిద్రంగుంది
ఉం ఏఐ వల్ల
ఉం ఏ ఐ వల్ల అంటే దాని వల్ల ఏమో చెప్పలేం ఎదో మళ్ళీ డౌన్ అయిందంట మార్కెట్ మొన్న లేచి మళ పడిపోయింది
ఉం
జాబ్ మార్కెట్ ఆ అది మళ్ళీ అందుకు కోవాలంటే సంవత్సరం పట్టిద్ది అంటున్నాడు
ఉ హమ్
ఉం అది మ్యాటరు
హమ్ ఆ చెనకాయల్ చెనకాయలే ఏంటి తుమ్ముతున్నావు దగ్గుతున్నావు ఒకటి కాదు
ఆ ఎం చెప్తావ్ ఆ అష్టకళ పోషకలమ్ము ఉండ పట్టలాకె ఇప్పుడు రాంగానే కూలింగ్ వాటర్ దాగాగా చూపిస్తం
ఎందుకు తాగవు నువ్వు పడ్నప్పుడు
దాహం తీరట్లేదు మరి ఎం చేయను
మజ్జిగా ఇవ్వన సబ్జాల్ తాగల కూలింగ్ వాటర్ దాహమా వేడి చేసి దాహం వేసింది ది ఇవాళ సబ్జాలు తాగలేదుగా
నీకు అర్థం కాదు లే వేడి దాహం కాదు నీ కూలీ వాటర్ దాటట్లేదు కదా రెండు వారాల నుంచి
ఉం
ఆ సో ఇంకా మాముల్ వాటర్కిి నాకు దాహం తీరటం లేదు
ఉ
అందుకనీ తాగేస
నీ భ్రమ అది
ఓహ
తాగావ్ దగ్గావ్ తుమ్మావ్
ఆ మళ్ళీ సైలెంట్ అయిపోతా
ఉం నువ్వు మింగేసినా దగ్గేం ఆగదు పైకి వస్తానే ఉంటది
ఇగ ఎంత పైకి రావాలంటే అంత తొక్కేస్త దాన్ని
ఉం సినిమా డైలాగ్ చేప్పకమా
ఎన్న సినిమా అమ్మో ఎన్న సినిమా
ఆ అయ్యా అమ్మ బాబూ
తాలకు బెచ్చగాడు బెచ్చగాడలో ఉంట
హమ్ ప్రస్తుతానికి అందరం మనం బిచ్చగాలమే ఉఫ్
వేళ్ళ ఉమ్ ఇంకేం సంగతీ మరి
ఉమ్ మొన్న ట్రైన్ లో గొడవైందన్న కదా
ఆ
అడుకునే అమ్మా వస్తే ఆమ చెప్పాననీకది
చెప్పినట్టున్నవ్ మళ్ళీ ఎప్పు
ఉమ్ అడుకుడ అడుక్కునే వాళ్ళం ధర్మం చేయమని వాళ్ళ భాషలు అడిగితే మేము కూడా అడుక్కునే వాళ్ళమే అం టన్ది
ఆ సరిపోయింది
ఉమ్
ఉమ్ అప్పుడు నువన్న చిల్లర తీసేయయాల్సిందే
ఉహ్హ్ అమ్మో దా నో ఇట్లో నోనె పెట్టి మనవాడికి చేస్తావురా బాబు
ఆ
నేను బయపడి సచ్చా అయితే
ఓ
ఏంచేద్దాం
ఉమ్
ఓసినీ
ఆ ఉమ్ ఇంకేంటీ మరి సంగతులు
ఏమున్నయి ఏం టిఫన్ ఇవాల
ఉప్మా ఇందాక నువ్వే అన్నావుగా తొక్కలో ఉప్మా అని
ఉమ్మ్ ఉప్మా ఎలా చేసావు నువ్వు
నేను కాదు నువ్వు చేశావు ఎట్లా చేసావా అని అంటే అంతా చండాలంగా ఇంకెప్పుడు ఎవరు చేయలేరనమాట
అవునా నిజమా
ఆ
వెరీ నైస్ అందరూ చేసినట్టు చేస్తే మన గొప్పతనం ఏముంది
అదే కదా ఎవరు మాట్లాడుకుంటారు ఎళ్లిపోతారు
ఉమ్మ్
నీలాగా చెడగొడితేనే కదా
సరేలే ఉమ్మ్
ఏంటి సరేలే
చెప్పు
చెప్పలు షిప్పులు ఏముండవు
మ్మ్
ఆ
ఏంటి సంగతి
ఆఏ
ఉమ్మ్
ఏం కాదు
మీ అన్నయ్యళ్ళ ఆవిడా ఎక్కడుందంట
నాకు చెప్తారా ఏంది
ఉమ్ చెప్పడే
అక్కడే ఉంటది ఇంకా నాకి తెలిసి వచ్చినా చెప్తా
ఉమ్మ్ వాళ్ల కోసం సార్ భోజనం చెప్పాలిగా
నీకు ఇప్పుడు కనిపిచిందా ఎన్నేల్లలు అయిన తర్వాత
ఆ పిల్ల ఏక్కడ ఉంటుంది అసలు ఇలా వచ్చి అలా ఎళ్ళిపోతుందిగా
ఆ క
ఉమ్
ఆవులే చూద్దాం
ఉమ్మ్ బాయ్ అయితే ఉంటామరి నిద్ర వస్తుంది
ఆ ఉండు